వినిపిస్తుంది.
వినిపిస్తుంది.
ఆహ్ ఈ యాప్ గురించి చెప్పు. ట్రైన్ కంప్లీట్ గా నీకు ఐడియా వచ్చింద ఏం చెప్తున్నాయి ఈ యాప్.
ఆహ్ అంతేం లేదు ఒకసారి చెప్పు నువ్వు.
నువ్వు ఆహ్ ట్వంటీ కాల్స్ మాట్లాడగలుగుతావు రోజుకి. రోజుకని కాదు మొత్తం ఓవరాల్ గా. ఆహ్ ట్వంటీ కాల్స్ ఒకే నెంబర్ కి ఫోర్ టైమ్స్ కాల్ చేయచ్చు. అంటే మొత్తం ఆహ్ ఫైవ్. ఫోర్ ట్వంటీ కదా సో ఫైవ్ మెంబర్స్ కి చేస్తే. అట్లా. పడుతదనమాట.
ఎప్పుడు పడుతది అమౌంట్.
అది క్లారిటీ లేదు ఆ టైమ్.
గవర్నమెంట్ ద ఇది.
ఆహ్ గవర్నమెంట్ద్.
వాళ్ళకేం ప్రాఫిట్ ఇట్ చేస్తే
ఇది ఏఐకిి సంబంధించింది ఏఐకి ఏదో బ్యాకప్ లాగా. వాయిస్ కి ఆహ్ ఈ వాయిస్. మాత్రం అ అంత్ వాయిస్ మాత్రం ఏ ఏఐకి ఇస్తారు. అది ఏఐ కి రికగ్నిషన్ లాగా సంథింగ్ ఏదో ఉంది. దానికి బ్యాక్ ఎండ్ లో.
ఏం స్కామ్ జరగదా.
స్కాంస్ ఏముండవు. ఎ నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ ఏమి బస్. ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు కదా.
ఆహ్ నా నేమ్ అవి ఇస్. వస్తాను కదా.
అది నార్మల్ గా యాప్ కి లాగిన్ కి నువ్వు ఏ యాప్ కి లాగిన్ చేసినప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్. ఇవ్వకుండా ఉంట చెప్పు యూపిఐ ఐడి అనేది అది పారస్ అదేం పర్సనల్గాదు. అది జనరల్ ఉంటది ఆహ్ దానించి. అక్కడ అమౌంట్ డబిట్ అవదు.
ఆహా.
జస్ట్ నార్మల్గా నువ్వు చూసుకుంటావు.
ఆహ్.
ఆహ్. ఏంటిది అని.
ఎప్పటి లోపల పడుతది డబ్బులు.
అది క్లారిటీ లేదని చెప్తున్నా కదా.
మీకెప్పుడు పడలేదా.
అప్పటిదాక పడలేదు నాకు, ఫస్ట్ టైమే నాకు. మాంత ఐడియా లేదు, నేను వేరే పాప ద్వారా తెలుసుకున్నా ఇది.
ఆ పాపకు పడ్డాయా.
ఆ చాల్ చాలా అంటే ఇది ఒక్కటి కాదు డిఫరెంట్ టాస్క్లు ఉంటాయి. డిఫరెంట్ హా. ఇది జస్ట్ ఇదొక ఇదొక్క వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టాస్క్ ఇది.
ఇప్పుడు మేము వేలో వేరే, వాళ్ళని ఇట్లా కాల్స్ చేసి రెఫర్ చేయొచ్చా.
ఈ ఫోన్ వల్ల నీకేం రాదు.
ఆహా.
ఆహా రిఫర్ చేయడం వల్ల. జస్ట్ నార్మల్గా చే ఇది ఒకటి కంప్లీట్ చేయాలంటే వాళ్ళకి ఆ సేమ్ ఉండాలి కాబట్టి అంతే. సేమ్ యాప్ ఉండాలి కాబట్టి డౌన్లోడ్ చేసుకుంటాం.
ఇప్పుడు వేరే వాల్నీ మేము చేస్. తే ఏం రాదు మాకు.
ఏం రాదు రిఫరల్స్ వల్ల ఏం రాదు.
ఇప్పుడు మేము వేరే వాళ్ళు కాల్స్ చేయాలంటే ఎట్టా చేయాలా ఓ. మేము అట్లా చేయలేమా.
ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఉండదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇప్. ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకున్నావు కాబట్టి, రేపు నీ వాట్సాప్ కి మెసేజ్ ఓస్తాది. నెక్స్ట్ టాస్క్ ఏమన్నా.
ఇప్పుడు నేన్ ఎవరినైనా నీకు రికమెండ్ చేసి, ఇంక నీక్ డబ్బులు పడ్. తే.
రావు నాకేం రికమెండ్ చేసిన.
ఉమ్ వాళ్ కాల్స్ మాట్లాడిత్.
ఆ కాల్స్. మాట్లాడతనే వస్తాయి. ఆ మాట్లాడినోళ్ళకి వాళ్ళకి ఇప్. ప్రతి వాళ్ళకి సపరేట్గా అమౌంట్ పడతది. అంతే కాల్కి. చేసినోళ్ళకి మాట్లాడినోళ్ళకి ఇద్దరికి. ఇద్దరికీ పడతాయి.
ఓకే.
ఆ. అదే విషయం. ఇది కాకుండా ఇంగ డిఫరెంట్ టాస్కులు ఉంటాయి.
ఎట్లాంట్ టాస్కులు ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ టాస్కులు ఉంటాయి.
అవి వాయిస్ మెసేజెస్ లాగా, లేకపోతే ఏదైనా రీటన్ టైప్ గా, లేకపోతే ఏదైనా వర్క్ చేయడం గానీ.
ఆహా.
ఆహా.
ఏం ఫ్రాడ్ ఏం ఉండదు కదా.
గవర్నమెంట్ దని చెప్తున్నాగా. అంటే గవర్నమెంట్ ఫినాన్షియల్ సప్. సపోట్ చేయడానికి చేసేది కొంచ ఆ ఎందుకో అందుకు అందుకుంది ఈ యాప్ ఇకా
చెప్పాలా
చెప్పాలా అంటే సైలెంట్గా ఉంటా ఎట్లా
సైలెంట్ గా ఏం లేదు అదే ఆలోచిస్తున్నా అది ఫ్రాడ్డా ఏమన్నా అ
ఫ్రాడ్ అయితే నా అదే చె పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను ఎక్కడ ఇయ్యట్లేదు కాబట్టి ఇంకేది అది ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి
ఏం కాదంటావా
ఏపీకిదో డౌన్లోడ్ చేసుకుంటున్నాం నువ్వు అప్పుడే ఏం కానిది ప్లే స్టోరీ నుంచి డౌన్ నార్మల్ గా ఇప్పుడు కొన్ని ఉన్నాయి గా యాప్స్ సినిమాలు చూసేకి అవన్నీను ప్లేస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదుగా
అవునవును వెబ్సైట్ లో నుంచి డౌన్డ్ చేసుకోవాలి
క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటావు ఆ బట్ వా ఆటినే డౌన్లోడ్ చేసుకొని వాటిలకే మనం లాగిన్ అవుతున్నాం ఏదో ఒక మెయిల్ తనో ఎట్లనో మళ్ళీ దీనికేం మల్ల ఇది డైరెక్ట్ ప్లే స్టోర్ లో ఉంది నువ ఏం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా ను లాగిన్ లో తప్ప ఇం ఆడా నువ్వు నెంబర్ కూడా మొబైల్ నెంబర్ కూడా ఇవయట్లేదు కదా
ఆ అవును ఇయ్యట్లే ఆడ ఇయ్యట్లే
అదే విషయం ఆ
ఇంకేమళ
ఇంకేం మళ్ళ అంటే
తిన్నావా
తినలేదు తిన్నాలా టీ తాగి వచ్చిన బయటికి పోయి
ఆహా ఏమిటి తగవు
ఇక్కడ చిచాచయని పక్కన కాఫీ
రైనింగ్ ఆ
రైనింగ్ ఏం లే నార్మల్ తెలుగు మాట్లాడు ష్
మాకీడ వడగలు పడుతయి
ఆ దాన్ని మేము హైల్ స్ట్రో అంటాం లే ఇంగ్లీష్ లో
మేమ్ తెలుగు నేన్ చదువుకోలేదండి
అంగు టి అంగుటి అంటరు చదువురాని వాళ్ని మా ఊళ్ళు అందరూ ఊగాదికి వెళ్ళిపోయారు
తు బోయేది
నేను పోలేదు పోవాలి రేపు బోతా రే పొద్దున బోయి సాయంత్రం చేస్తామ్ పోదమని అనుకుంటున్న
ఒకె ఒకే మీకు ఉగాది స్పెషలా
ఏం స్పెషల్ స్పెషల్ అంటే
మీకు ఉగాది బాగ చేస్తారా మా సైడ్ ఏమంత చేయరు
ఎవరికినా ఉగాది మొగది పండకైతదు ఎటు సైడైనా
అంతేం చేయద్ ఇలే జాన్వర్ ఫస్ట్ గేసినంత జాన్ ఫస్టిక్ చేసినంత చెయ్య రె
జాన్ ఫస్టు మన్ జాన్వవరి ఫస్ట్ మన పండగే కాదు ఉగాదె మన పండగ కొత్త కొత్త సంత్సరం
కొత్త సంవత్సరం అయిన మన సై మా అందరూ జాన్ ఫస్ట్ కి బాగ చేస్తారు కదా
ఫస్ట్ కి ఏమి చేయం జాన్ ఫస్ట్ కంటే ఉగాదియే కదా తెలుగు పండగది
తెలుగు పండగే ధ్యాన్ ఫస్ట్ ఏమ్ తెలుగు
జాన్ ఫస్ట్ కదు ఉగాది గురించి చెప్ ఇంగా నేను
ఉగాది తెల్గు
ఉమ్ ఈ రంజను గది రెండు కలిపి వస్తున్నాయి ఈసారి
అంతె గదా
అది ఇన్న డిసైడ్ అవ్వల కదా రంజాన్ వాళ్ళకి చంద్రుడు కనిపించే దాన్ని బట్టి కదా
ఓకే అట్లా
ట్వంటీ ట్వ ఎత్త ట్వ ఫస్ట్ తెలీదు కదా
అవునవు ఏ లే
ఆహా ట్వంటీ ఎయిత్ గాని అయితే మాకు ఎగ్జామ్ యాక్చువల్ గా ట్వంటీ ఫస్ట్ ఎగ్జాము
ఆహా
ట్వంటీ ఎయిత్ గాని పండగ అయితే ట్వంట ఫస్ట్ పెడతారు ట్వంటీ ఫస్ట్ పండగయి ట్వీ ఎయి పెడతామని చెప్పారు అందువల్ల ఇంటికి బలేకపోయా ఆ ఆ
ఇంకా
ఇంకా అంటే ఏం లే నార్మల్ ఏ
నెయిల్స్ షేప్ చేసుకుంటాము నెయిల్స్ షేవ్ చేసు
ఈ కళా కాండం కూడా ఉందా నీకు కు
ఆ ఆ ఉండాలి కదా
ఉంది నెయిల్ ఆర్ట్లు నెయిల్ షేప్ హలో
నెయల్ ఆర్ట్ ఏం లేదు నెయల్ షేప్ చేసుకుంటే విరిగిపోవు నాకు ఇరిగిపోతున్నాయి
నెయిల్స్ లేకపోతే ఏం అయితది ఇప్పుడు
మా అమ్మ చెప్పింది పెంచుకోవని
ఆహా
ఇంక అందుకని పెంచుకుంటున్నా అది కూడా ఇంట్లో పర్మిషన్ కృని అడిగే పెంచుకోవాలి మా ఇంట్లో
పర్మిషన్ ఉంది లే ఏము ఉందిలే అన్ని పర్మిషన్ తీసుకునే చేస్తారుా
అంతే కదా మళ్ళా
ఏవో డౌట్ ఏనాకు
అందరూ అట్ంటారు కదా
అందరు అట్ ఉండరు బట్ నేను అట్ంట
అనివన్నీ పర్మిషన్ తీసుకోకుండా చేస్తావా
అన్ని చెయ్య కొన్ని తెలి ఒప్పుకోరు అని తెలిసినప్పుడు ఏం చేస్తాం చెయాలని ఉన్నప్పుడు చేస్తాం కదా పర్మిషన్ అడగకుండానే
అవునవును
అలా మజయలా అట్లే ఏ
అక్కకు చెప్పి చేసారు
ఆహా ఆ ఎక్కక ఏం చెప్ పిండల్లే ఊరికే పాప మీ అక పిచ్చిదా ఉంటారు
మా అక్కకి చెప్పా కానీ మా అక్క గయల్లాగరస్తుది
ఆహా యాక్చువల్ గా అరిచేవాళ్ళే మంచోళ్ళు
అమ్మ మా అక్కకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువలే
క్కడను మాకు అదేన్నది నీకోసమే చెప్తారు అన్నకో అన్న కూడా అనొచ్చుద
కొన్ని నా కోసమే చెప్తారు కొన్ని ఆ అమ్మాయి కూడా చేసిం ఉంటుంది మళ్ళ నన్నే పోగ చేస్తుంది
అ నువ్వు అట్లా అంటే ఏం చేస్తారు చెప్ప అ వాళ్ళు కూడా చేస్త
ఆ అమ్మాయి కూడా ఆ జనరేషన్ నుంచే వచ్ వచ్చుంటుంది కదా
ఆ అ అ ఆమె చెస్ కింది ఆమెకు అది కరెక్ట్ కాదని అనిపించినప్పుడే దానికి చెప్తుంది దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఓకే చెప్పదుగా ఆమె చేసి అది మంచి పనే ప్రాబ్లం లేదంటే నీకు ఎందుకు చెప్తుంది నేను చేయదు అని చెప్
ప్రతి ఒక్కటి
ఏం చెప్తది ప్రతి ఒక్కటి ఉ
ప్రతి ఒక్కటి తప్పు తప్పని చేవేస్తది
వినే దాన్ని బట్టీ ఉంటది అనుకుంటా పక్కనోళ్లది తప్పు చెప్పింది ఆ
ఏంది
పక్కనోళ్లది తప్పు చెప్పినంత మాత్రాన తప్పు కాదు కదా
కానీ బ్లడ్ వోళ్లని నమ్మాలి కదా అ సరే సరే
ఆ